విన్పిస్ మా నావాయిస్ క్లియర్ గా
ఆ వినిపిస్తుందండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీనే కూర్చున్నాం
అవునా
స్తురండి
ఏం లేండి మక్కజొన్న తెంపి ఇంటి ముందు పోసారు వాటి కావాలి కూర్చున్న మీరు రోజంతా
కోతులు ఉన్నాయా అండి బాగా
ఆ ఉన్నాయండి మీరు వేస్తారా అండి మొక్కజొన్న
ఆ మేము కూడా వేస్తామండి మొక్కజొన్న, వరి ఇంకా కందులు
తెచ్చుకుంటారా అండి మీరు కంకులు తెచ్చుకొని ఏమన్నా చేస్తారా వెరైటీగా
ఆ తెచ్చుకుంటామండి ఒకసారి ఉడక పెట్టడం ఒకసారి కాల్చుకోవడం కంకులతోని కొన్ని గ్యారలు చేసుకోవడం
చేస్తారా అండి మీరు బెల్లం
బెల్లమేసి ఎప్పుడు చేయలేదండి కంకులతోనే ఎట్లా చేస్తారండి
ఆ ఏం లేదండి ఇప్పుడు ఆ జీలకర్ర అవేమి వయ్యొద్దు ఈ బెల్లం మిక్సీకి వెయ్యాలి వాటితోనే
తురుమొద్దా అండి ఫస్ట్ కత్తితోని
ఆ తుర్మకున్న పర్లేదండి సేమ్ ఇది ఉన్ను అది రెండు ఒక్కసారే మిక్సీకి వేసేస్ స్తే కొంచెం లూజ్ అవుతుది దాంట్లో కొంచెం బియ్యం పిండి చల్లాలి
అవునా అండి
ఇగా నూనెలు వేసేస్తే చాలా బాగుంటది మేము ఈసారి చాలా సార్లు చేసినామండి అట్లా
అవునా అండి
బాగుండే మేము కూడా మాక్క జోన్న వేసినం కదా మా మామయ్య గారు తెస్తుంటే మేము చేసినం అట్లనే
కంకులు ఇట్లా ఓలవల అండి ఒలిసి బెల్లం కూడా గడ్డలు గడ్డలు మిక్సీలో ఎత్తే
ఆ లూజు అయితది కొంచెం అప్పుడు కొంచెం ఆ బియ్యం పిండి
బియ్యం పిండి చల్లి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవడం అంతేనా అండి
తే అండి మీరు ఎప్పుడు చేయలేదా అండి బెల్లం
ఎప్పుడు చేయలేదండి మేము ఏ మేనా ఈ మొక్కజొన్నలు మిక్సీ లేసి కొంచెం ఉప్పు కారం కలిపి దాంట్లో చిన్న గ్యారెల్లాగా వేయడం అండి అట్లనే ఇస్తాం ఎక్కువ శాతం
అదే మేము కూడా చేసినాం అండి జీలకర్ర, రెండు పచ్చిమిర్చి, కొత్తిమీరు
అవునండి అట్లేసి గ్యారెల్లాగా వేసుకోవడమే అండి
అవునండి అసలు చాల బాగుంటాయంండి క్రిస్మిక్
ఆ అ అవునండి ఎప్పుడన్న ఇట్లా ట్రై చేసి ఇరా అండి బియ్యం పిండి ఉల్లిగడ్డలు అట్లేసి
ఆ ఎప్పుడు చేయలేదండి అట్ల
అ ఆలుగడ్డ ఏేసిి అట్ల
లేదండి అట్ల చేస్తారా మీరు
ఆ అట్లా వేసిన మండి ఒకసారి మీరు చేసిన్రా
లేదండి చేయలేదు అట్ల తెలీదు అసలు అట్ల చేస్తారని ఎట్లే చేస్తారాం
ఒక ఆలుగడ్డ ఉంటది కదండి ఆలుగడ్డని అంటే మీ క్ క్సిలేేసి దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసి ఉప్మారవ్వ వేసి అ ఆనియన్స్ కట్ చేసి దాంట్లో వేసి పున్లుల్లాగ వేసుకోండి డీప్ ఫ్రై వేసుకోవడమేనండి
ఆ ఇప్పుడు ఆలుగడ్డ ఉడకబెట్టింది నిచ్చలేయాల పచ్చిదేనా
పచ్చిదే అండి
అవునా
ఆలుగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీరు జీల్కర్ర
ఆలుగడ్డ ముక్కల్ ముక్కల్ చేసి ఏయాల్నా అండి
ఆ అట్లేసి ఒక గంట సేపు నానబెట్టి పిండి తర్వాత పునుగుల్లాగా వేసుకుంటే మంచి ఉంటాయండి
అవునా అసలు ఎప్పుడు చేయలేదండి అసలు
ఒకసారి ట్రై చే్యండి మంచి నె ఉంటది పుల్లటి పెరుగుల నానబెట్టితే అది కొంచెం పులుస్తారు కదా అండి పిండి
అవునండి
అట్ల పిలిచింద పులిసిన తర్వాత మళ్ళా దాన్ని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే మంచినె ఉంటాదండి
అదే సరే ఆలుగడ్డ ఉన్నప్పుడు చేస్తానండి ఇంక ఫ్రూట్స్ అవి ఇవి పండిస్తారా అండి మీరు
ఫ్రూట్స్ ఏమి పండించమండి ఇంట్ల పొప్పటి పొప్పటి చెట్లు
మ్
ఆ అవ్వె ఇంక ఇంకేముంటాయండి సపోటా చెట్లు ఇంట్లా పెట్ తినంలే గాని ఆ పెద్దగా ఏమింటలే కానీ కోట్ల పక్కట్ల అనేవి కానీ మాకు చిలక్గర ఒక రెండు మామిడి లు ఉన్నాయండి అవి కూడ ఇప్పుడు కోతుల వల్ల అవి కూడ సరిగ్గా ఏమి ఉంటాయి వండి పిండిలు కాంచి చేేస్తుంది
ఆ ఈ పొప్పడికాయలు కూడా మంచి గెట్టిగ ఇట్ల అంటే కొమ్మలుట్టిగానే ఇరిగిపోతయి
అవునండి
కోతులు అసలు ఏముంచట్లేదండి కొందరు కోతులను పట్టుకెళ్తామన్న వస్తున్నారు కదా అండి అడవిలో వదిలేస్తున్నారు
ఏం లేదండి ఇక్కడ అయితే ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదండి అట్లా
మ్ కనీ అట్ల పట్టుకొని వదిలేస్తున్నారు రైటే గాని వాటికి అడవిలో తినడానికి ఉండి లేకనే కదండి ఊ
బయటికి వచ్చినా అవునండి ఈ సారి ఎట్లే స్ కున్నానండి మహిళా దినోత్సవ ఏమ ఉ సెలబ్రేట్ చేసుకున్నార అండి మీరు
మేమేం చేసుకోలే అండి మీటింగ్ ఉంటది మాకు మన మహిళా సంఘం వాళ్ళది అ ఆ అక్కడికి వెళ్తే కేక్ కట్ చేసారండి కొంచెం సన్మానం లాగ చేసుకున్నారు
అవునా అండి
మంచి కేక్ కట్ చేసారు అందరికి తిన్నారు మంచిగా కొంచెం ఎంజాయ్ చేశారండి గేమ్స్ చాడిచ్చారు
అవునండి అట్లా మంచి అనిపిస్తా అండి గేమ్స్ పెట్టడం కాని ఇట్లా మహిళని ప్రోత్సహించినట్టు
ఆ ఎప్పుడు మనం ఆ చిన్నప్పుడు ఆడుకున్నాం గాని ఇంకా మనం ఎందుకు ఆడుతాం అండి ఆ గేమ్స్ చిన్నప్పుడు అవన్నీ గుర్తు చేసినట్టు మంచి ఆనందంగా అనిపించిందండి
అవునండి మంచిగా అనిపిస్తాది అట్లా
మీరు ఆడిన్రా అండి ఏమనా
ఈ గేమ్స్ అంటే ఇక్కడ మాకు ఏం గేమ్స్ పెట్టలేదండి మాకు కూడా సేమ్ మహిళా సంఘం మీటింగ ఉంటే కేక్ కట్ చేసిన్రు రండి కొంచెం కేక్ కటింగ్ మాట్లాడుకోవడం మాకు మహిళా సంఘం ఆఫీస్ లేదం డి దాని గురించి కొసేపు చర్చించిరు అన్నట్టు
అవునా ఈరో మా కూడా గ్రామ సభలు అవి ఇవి జరుగుతూనే ఉంటాయండి
ఆ వాటి గురించి ఏ క్కు అంటే భవనం గురించి మాకు భవనం కావాలని మేమందరం ఒక అప్లికేషన్ లాగా ఇచ్చినామండి కానీ అంతే
అవునా ఈ రోజు కూడా ఇదో జరిగిందని అన్ అంటున్నారంండి
ఆహ
ఉమ్ ఇంకా మీ ఫ్రెండ్స్ తో ఏటన్నా గుడి గుళ్ళకి దేవస్థానాలకి వెళ్తారా లేకపోతే పార్క్ లోకి వెళ్తారా అండి మీరు
పార్కులోకి ఎప్పుడు వెళ్ళలే అండి ఎప్పుడైనా గుళ్ళకి పోయినాము ఇప్పటి వరకు పార్ ర్కుకు వెళ్ళాలని చాలా సార్లు అనుకున్నాం కాని అది సెట్ కాలేదండి మా ఫ్రెండ్స్ కొంచెం బిజీ అయిపోయి
అవునా ఇప్పుడు గుళ్ళలు అంటే దగ్గర దగ్గర ఉన్నాయయినా లేకపోతే కొంచెం దూరం ఉన్నా ఎళ్తారా అండి మీ
దూరం ఉన్నాయి ఎప్పుడు వెళ్ళలేదండి మాకు అందుబాటులో ఉన్న వాటికి వెళ్ళినం
ఆహా ఎంజాయ్ చేస్తారా అండి మంచిగా ఫ్రెండ్స్తోనీ లైఫ్ ని
ఆ ఎంజాయ్ చేస్తామండి ఇవి అంటే మన పర్సనల్ విషయాలు చెప్పుకోవడం ఒకరు బాధలో ఒకరు షేవ వేసుకోవడం మా ఇంట్లో పరిస్థితి ఇది మీ ఇంట్ల పరిస్థితి ఎట్లుంది అని అట్లా మాట్లాడుకోవడం ఒకరు పుట్టినరోజుల అయితే ఒక ఒకరు సెలబ్రేట్ చేయడం అట్లాంటివన్నీ చేసుకుంటాం అండి కలిసి షాపింగ్ పోవడం
ఆ మేము కూడా అట్లే ఉండేదండి ఈ మధ్య చాలా తగ్గిపోయింది అసలు చాలా వరకు ఫ్రెండ్స్ ఎట్లా అంటే కొత్త కొత్త మార్తు ఉంటే మన మనది మారుతుంటే ఫ్రెండ్స్ కూడా మారిపోతున్నారు కదా అండి అంటే పాలు పోయి ఇంకా కొత్త వాళ్ళు ఇంకా కొత్త కొత్తవాలు రావడం అట్లా అట్లా అవుతుంది ఇది మాది కూడా అట్లే అవుతుందో ఏమో అసలు ఎవరు మాట్ ట్లాడుకోవట్లేరు అదిదనే ఉంటుదండి
కొత్త వాళ్ళు రావడం ఏం లేదండి కాపోతే ఉన్న వాళ్ళకే టైం సరిపోక ఒకరి రీసెంట్ గానే స్కూల్ లో టీచర్ గా జాయిన్ అయ్యారంండి ఇ ఇయర్ ఇంకాఒకర్కి చిన్న బాబు వాళ్ళు అట్లా ఉండడం వల్ల టైమ్ సేట్టుగాక ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటండి ఇంక అంత ముందుకేమో ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరి ఇ ముగ్గురం ఇంటి దగ్గర ఉండడం వల్ల షాపింగ్ కు ఎక్కువ ఫోన్స్ మాట్లాడడం ఒకరింటికి ఒకరు పో అట్లా వేసేదండి ఈ మధ్యలో అట్లా ఏం లేదండి కొంచెం
అవునా కొంచెం అప్పుడప్పుడు కలపడం అట్లా బాగుంటది కదా అండి
ఉ ఇంకా మేమైతే వినాయకుడు ఫెస్టివల్ బాగా చేసుకుంటాం అండి అప్పుడు డ్యాన్స్లు వేయడానికి అట్లా ఇట్లా ఇక రోజు ఫోన్ చేసు కొన్ని వినాయకు దగ్గర గ కొంచెం డ్యాన్స్లు వేయడం మాట్లాడుకోవడం జోక్స్ వేసుకోవడం ఈ మధ్య లుంది అమలగుడి ఇట్లుంది ఇట్లా వేస్తుంది అట్లా వేస్తు వందని కొంచెం నవ్వుకోవడం ఇగ అట్లా చేస్తామండి ఎక్కువ శాతం
నాకు కూడా అట్లే అనిపిస్తు అండి మేము కూడా ఆ సంవత్సరం మొత్తం ఆనందం అంతా ఆ పది రోజులలోనే వచ్చింది అన్నంత నా ఫ్రెండ్స్ తోని ఆ నేను బాగా జోక్స్ చేస్తానండి కామెడీగా ఇక వాళ్ళు నవ్వుతారు అట్లా చాలా ఎంజాయ్ అనిపిస్తదండి
హూ
ఆ మంచిగా అనిపిస్తుది ఆ అందర మంచిగా ఫోన్లు చేసు కొని వెళ్ళి మంచిగా డ్యాన్స్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్తాము
అవునండి అప్పుడు లెవెన్ అయినా టువెల్వ్ అయినా టైం అంతగాన్నా మేమి తెలియదండి
ఆ అన్నదానాలు అయితే అక్కడికి వెళ్తాము
ఉ ఇంకా మళ్ళీ వినయ కూడా అయిపోయినాక మాకు కొంచెం బర్త్డేమ్మ అని కూడా సెలబ్రేట్ చేసుకుంటారుండి మా సైడు
మా సైడు చేస్తారు గాని ఒక గల్లీ వరకే అండి ఇంకా ఫ్రెండ్స్ కలవా మీ
కల్వరు ఇంకా లాస్ట్ ఒక బతుకమ్మ కలిసి ఇక ఎవ్వరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు అంతే
ఇంగమ్మల తర్వాత పండుగలు ఉండవు కలవము
ఎప్పుడు ఇప్పుడు ఫోన్లు కూడా ఎక్కువ వేసుకుంటలేమండి ఎవరి పనులు వాళ్ళక అయిపో ఎవరి బిజీ కొంతమందికి ఫ్రెండ్స్ ఎక్కువయిపోయి కొంతమందికి ఇ తాకుయిపోయి
అట్లేమి ఉండదండి కొంచెం ఇక బాబుతో ఎవరు ఎవరు పనులకు వాళ్ళు వెళ్తున్నారు కదా అండి మా ఫ్రెండ్ ఒక ఆమె కరూప్ అని గెళ్తుంది ఒక ఆమె సేమ్ టీచరు ఆమె కూడా ఇంకా వాళ్ళు వచ్చే వచ్చి పని చేసుకుంటారు మళ్ళీ నేను ఫోన్ చేసి డిస్టర్బ్ ఇక్కడ అట్లా ఇట్లా ఇంకా గడిచిపోతున్నాయి రోజులు
ఇంక ఇప్పుడు నెక్స్ట్ ఉగాది వస్తుంది కదా అండి మర ఏమైనా ప్లాన్ వేసుకున్నారా
ఏం లేదండి అసలు శ్రీరామనవమి అయితే అందరం ఒకక్క దగ్గర ఉంటాం కదా ఏదైనా ప్లా ప్లాన్ చేయాల అనుకుంటున్నా మరి వాళ్ళు ఏం చేస్తార చూడాలండి
అవునండి
ఉగాది అంటే కొంచెం పెద్దది కదా శ్రీరామనమ్ అయితే ఒక్క రోజే కదా గుడికాయ నిళ్ళొచ్చు కదా ఫ్రెండ్స్ మేము ఒక టూ ఇయర్స్ అవుతుందండి అసలు ఫ్రెండ్స్ తోని ఏ గుడికెళ్ళక
అవున
ఉ అక్కడికైనా వస్తారో మరి ఏం చేస్తారో చూడాలండి ఇక
అవునండి
ఓకే అండి
ఓకే అండి బయ్ అండి